హలో ఆ చెప్పు ఏం చేస్తనావ్ బొంచేశావా
చేయలే చేయాల
ప్రతీ టైమ్ చాలవతు డిలారీ
పర్లేదు
అ తన ఓ
ఆ
పర్లేదా స్ ఓఓ
బాజరిగింది ఏపీక
హమ్మ
ఉ హు నీకెలా జెరిసింది
గానీ గడిచింది
బాయ్ అంటే
అబ్బా
కం హలో హమ్ చెప్పండి
ఏంలేదు మిరే చెప్పాలి ఏంటి ఏంలేదు పబిక్ రాసుకోవడమే సబ్జెక్టు రాయడమే
ఓకే నిన్న క్రికెట్ మ్యాచ్ జరిగింది కదా దాని గురించి
పట్నం అ వచ్చు ఉహు సుత్తను
ఇదిగరిక చోట వచ్చా అ బాగా ఆడ్తార అైతే
ఆడతన్న అడాతను
ఆ
అ హ్యాపి హ్యాపీ
మ్ చోర వర్కు ఫరు మ్యాచ్
ఎంత కొట్టాడు పడుకున్నాను అప్పుడు నేను
అదంటి చూడలేదా ఫస్ట్ నుంచి చూడలేదా ఫస్ట్ కలాస్లో ఎరు బ్యాటింగ్ చేసారు ఇండియా ఎలా పడితే న్యూజిలాండ్ ఏంటి
న్యూజిలాండ్ న్యూజిలాండ్ ముందు ఇండియా తర్వాత న్యూజిలాండ్
అవునవును ఫస్ట్ ఇండియా చేసి
ఆ ఆ
అదేంటి నీకుప్ప కదా గుదిలేదా
లేదు ఆహా పోడుకున్నాను లేదు పెట్టలేదు
ఉహు
మ్మ్ ఏంటీ చెప్పాలి ఆ ఎస్తూనరు ఎస్తున్నారు ఇంకా లేదు లేదు లేదు లేదు లేదు
మ్మ్
మీ ఊరిలో వేస్తున్నారు రోడ్ లు
ఆ మూర్లో స్టార్ట్ చేస
మా ఊర్లో స్టార్ట్ చేశారు
అవును
ఇప్పుడు మూడు విదిలిపోయినాయి
ఏంటి
ఇప్పుటికే మూడు రోడ్లు అయిపోయినాయి
ఇప్పుడే అప్పేరు
డబ్బులు ఏవనా మ్మ్
గుల్లనా
ఆ ఊర్లో కూడా మ్మ్
ఎలా ఉన్నాయి మీ ఊర్లో రోడ్లు అవునా ఇయే తగ్గించుకుంటే మంచిది ఏద గీచ కూడాడ మారలా అ నన్ను వేకు మాట్లాడుతు మరి అలా అతే అలాగా మ ఆ నాని నానిగానడి
అ మరిప్పు చపించా ఒక అదికే చూపిలా అందరికీ
ఆండ్రో వైర్లు జోక్ జోక్
ఆ ఏంటి ఎక్కడ కొన్
ఆదిత్య బుక్ స్టోర్లో మూడ్ పెన్నులు నాలుగు పెన్సిల్లు ఐదు ఎలజర్లు మూడు సాాకుమర్లు పెన్న ప్యాప్ పది ప్ల్యాక్
అయన్ని ఎందుకు అవన్నీ పండక్ షాప్ ఉంద
మ్మ్ మీరేం చాపింగ్ చేస్ న్నారు అ
ఇంగ అమ్మయిల్ ఏం చాపింగ్ చేస్తారో ఏమో మ్మ్ అవును ఇక్కడే ఎల్లా
ఆ మీరు రిచ్లే ఎంతన్నా
అక్కడ నిత్యం కాదు డిస్కౌంట్ ఇస్తారు తక్కువ బడ్జెట్ లోనే మనకు తగినట్టు దొరుకుతాయి
ఏదోటి కొనుక్కుంటున్నారు కదా మీరు
ఏదోటింటే ఏదోట ఏం కదం రెసోర్ట్ మీరు కూడా కొడుక్కం లేదు పండగ చే కొంట మ
డబ్బులి మీరు ఇస్తారా డబ్బులు ఆ
ఇ కేసు పన్న చ మ్
ఆహా
అంటే విర చ స్నానం చేస్కుంటా
ఆహా అ మీరు మీకు ఎలా గడిచింది
బానే వేసి
ఇక శరీర్ వచ్చు
బటి ఫుద్ద్దం
అవునా యోగాలకులకున్నిశన చెప్తారా
ఆమె తె ఎగజా మీ తగద్దా వగంత
ఆ
నీకు యోగ గురించి తెలియదా
తెలుసు మీ తిరగసినవల్ ఆస్వ ఎసి చెప్తే నేర్చుకుంటాం ఒళ్ పేరట్ కూడా చెప్తారు ఆ
ఆసనాలు అంటే ఏముంది ఆ శేర్షాసనం సవాహసనం శేషా అంటే ఎక్వ మీ దగ్గర ఫోన్ ఫోన్ అంటే చెప్పేది వినదు కదా చూబితే మ
నేను చెప్పడం రాదని చెపుతున్న
ఆ వచ్చు
నే ఏం చేస్తా చెప్పండి
ఆ చెప్పండి శీర్షాసనం అంటే ఒక అది ఒక ఆసనం లాంటిది అన్నమాట. ఉ
కొన్ని అట్లా ఇస్తారు పొద్దున్న
పొద్దున్న
పొద్దున్నే
పొద్దున్నే లేస్తాను ఒక ఫైవ్ థర్టీ
మళ్ళీ ఇస్తారా
హమ్
చేయ్ ఏం చేస్తారు
మూడు రకాలుగా ఆ వెయ్యొచ్చు
ఆ ఎలా
అంటే తలకిందులుగా ఇంకొటి
ఆ నా ఏదో టేబుల్ సౌండ్ వినిపిస్తుంది ఏటి ఆహా ఏద టేబుల్ ఉం న్నట్టు పిస్తోందే
అలా ఏం లేదు
అలా లేకపోతే మరి ఏక ఆ ఇంకేంటి ఇ మీది ఎక్కువ లే అండి హు ఉ ఓకే
పద్మాసనం వచ్చా పద్మాసనం
మీకొచ్చ
ఇక రాత్రంత పద్మా సనం అ
ఆసనలా ఇేస్తారంండి
చెప్పండి అల
ఇ టైటీస్ వా ఇంకా తినవా పపమాసం పద్మాసంల వేస్తారు
అవును
అవును అండి మీర ఎలా వస్తారు పద్మమాసము
పద్మాశ్రమ
ఆహా
హెల్త్ అది బాగుందండి లేకపోతే సొగ్గగా ఉంది ఏంటండీ హాస్పిటల్ కి తీసుకువెళ్లకపోయారా
ఎక డబ్బుల్ వ దేనికన్న డబ్బులు కావాలిండి మెన్స్ మట్ కావడి ఎ అదే అదేడి
థంక్ యూ
ఓకే అండి బై వెరీ నైస్ డే గుడ్ నైట్ గుడ్ బై
నస్తే గుడ్ నైట్ బ
ఉండండి ఏలుపోండి